హలో ఆ హలో అండి బాగున్నారండి ఆ బాగున్నానండి ఈ రోజు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి మాట్లాడదామం అండి
అ
చప్పండి మీ దగ్గర ఎట్లా జేస్తరు ఇండిపెండెన్స్ డే
అంటే
అంటే మా దగ్గర స్వాతంత్ర దినోత్సవం భారతదేశ ప్రజలందరికీ చా చాలా ముఖ్యమైన పండుగ గదండి అవును
అయితే
అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేడన దీన్ని మనం దేశో తంగా కుడా జరుపుకుంటామ్ గదా అయితే ఆగస్టు మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ నా భారతదేశం అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వాతంత్రం పొందినమని ఎప్పుడు మన సర్స్ మనకి చెప్తు ఉంటారు కాబట్టి ఆ చారిత్రక దినాన్ని మనం సాసంత్ర సంగ జరుపుకుంటాం ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంతో దేశభ
ఆ మళ్ళీ డ్యాన్సులు పాటలు స్పీచ్లు రకర కాలై అన్ని రకాల మొ ఇట్లా ఇంటి
ఇంటి కార్యక్రమాలు చేస్తూ మనం బాగా ఏస్తాం అన్నావ్ గదా ఇండే ఇండిపెండెన్స్ డే వస్తాంది అంటే పిల్లలకైతే చాలా హ్యాపీ గదండి అవునండి అవును పండుగలోనే ఒక భాగంగా చేసుకుంటాం దాన్ని మనం ఆ ఇంటి ముందు రంగురంగుల కలర్లు వేసి
హు
మమ్మళ్ని స్కూల్లో కూడా మొత్తం పండుగ వాతావరణం ఒక రోజు ముందే అన్నిీ రెడీ చేసుకొని పెట్టుకుంటాం కదా అం గాని అంటబెట్టడం గాని రూమ్ డెకరేషన్స్ గానీ అన్ని కూడ మళ్ళీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడం కానీ సిమ్ బైటింగ్ చేయడం గానీ ఆ రమ్మని మళ్ళా పిల్ల పిల్లలని కూడా మీరు ఏ విధంగానయితే పండుగకి రెడీ అయితరో అదే విధంగా స్కూల్ యూనిఫామ్ లో చాలా చక్కగా రెడీగా అయి రావాలని చెప్పడం జరుగుతుంది కదండి అవునండి అంటే టీచర్స్ మీరు మంచిగా రెడీ అయి రావాలి అందరుూ రిబ్బన్స్ వేసుకోవాలి స్కూల్ డ్రస్లు వాష్ చేసుకోండి షూస్ వేసుకొని రావాలి లి బ్యాంగిల్స్ వేసుకొని వెళ్ళే వాళ్ళం ఇంకా ఆ కలర్ బ్యాంగిల్స్ మాత్రమే సందేశాలు రాకముే మా పాఠశశలో ఇట్ల ఏర్పాట్లు ప్రారంభమయ్య చేతని అవునండి పాఠశాల భవనాన్ని మొత్తం జాతీయ జెండా అంటే మనకి ఏ కలర్ ఆరెంజ్ గ్రీన్ వైట్ కాగితాలతోనే పూల అలంకరించే వాళ్ళం విద్యపా కలిసి మొత్తం అన్ని క్లీన్ చేసే వాళ్ళం అన్నట్టు ఇక దేశభక్తి గీతాలు నేర్చుకునే టోళ్ళు కొందరు కొందరేమో డ్యాన్స్లు కొందరు ప్రసంగాలు ఇక నాట కోసం మమ్మల్ని మేడం ముందే పిలిచి డ్యాన్సులు నేర్చుకోండి దేశభక్తి గీతం పైన అని చెప్పేది అవునం ఇప్పుడైతే చిన్న గున్నంగా ఆ ఏదో ఆ ఇండిపెండెన్స్ డే అంటే అబ్బా వస్తుంది. అనేది డ్రస్ ఐరన్ కోవడం షూ రెడీ చేసుకోవడం ఎంత హడావిడి అంటే ఓ రేపు నెక్స్ట్ డే ఒక పెళ్ళకిళ్తే ఎలా రెడీ అవుతామో అట్లా ముందే అన్ని కూడ రెడీ చేసుకొని పెట్టుకునే వాళ్ళం కదా అవునండి అవును ఇప్పుడు మళ్ళా అలా అదే విధంగా మన పిల్లలు కూడా అంటే ఆ కార్యక్రమం జెండా జాతీయ జెండాతో ఆవిష్కార నతో మొదలవుతుంది ప్రధాన ఉపాధ్యాయలు అంటే మన ప్రిన్సిపాల్ మాట్లాడతడు ఫస్ట్ అయితే జైన్ గ్రే అందరం నిలబడి జాతియ గీతం జనగన మన అని పాడుతాం ఇక ప్రతి ఒక్కరి హృదయంలో దేశభక్తి భవన్ లో పొంగుతాయి ఈ జెండాకు మనం సెల్యు చేస్తాం కదండి అవునండి అజెండా ఆవిష్కరించిన తర్వాత కూడా మా ఉపాధ్యాయులు అందరు మా మాట్లాడే వాళ్ళు అంటే ఎవరెవరు గాంధీ తాత భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ అందరుూ కృషి చేయడం వల్నే మనకు స్వాతంత్రం వచ్చి వాళ్ళందరూ ఎంతో పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చి అని చెప్పి వాళ్ళ గురించి ఓ గంటలు గంటలు మాట్లాడుతునే ఉండే వాళ్ళు అవు విద్యార్థులు కూడా దేశభక్తి పైన వాళ్ళ అభిప్రాయాలమాన నేను పోలీస్ అవుతాను నేను ఎస్ఐ అవుతా నేను ఐ ఎ ఎస్ అవుతా అని చాల బాగా అందరు చెప్పేవాళ్ళు ఆ అవున్ నవును నువ్వు
ఆ అంటే నువ్వు ఈ డ్రెస్ వేసుకో డాక్టర్ లాగ ఒకరు ఎస్ఐ లాగా ఒక ఐఏఎస్ లాగా రెడీ రెడీ అయి రండి అని చెప్పేవాళ్ళు
అండి చెప్పేవాళ్ళు
ఇంకా
తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ వాళ్ళ జీవితాల పైన నాటకాలు వేసేవాళ్ళం మళ్ళా ప్రేక్షకులను ఆకట్టుకోతో పాటు దేశభట్ట ప్రేమను కూడా మనం పెంపొం తెగ అట్లా అంటేనే సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా కదండి అవును భిన్నత్వంలో ఏకత్వం అంటాము మళ్ళ విజేతలు అందరిక బహుమతులు కూడా ఇక ఆ రోజు ఇచ్చిందంటే ఆ సంబరం వేరేలాగా ఉండేది పిల్లలందరికి మల్లా గెస్ట్లో ఇన్వైట్ చెయ్యడం లాంటివి ఈ అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుపుకునే వాళ్ళం ఆ రోజు
అవునవును స్వాతంత్ర దినోత్సవ వేడుకల ద్వారా యొక్క ఐకమత్యం ఉండాలి క్రమ శిక్షణ ఉండాలని సార్లు ఎంతో చెప్పేవాళ్ళు అంటే ఎంత మంది వీరులు తమ ప్రా
మ ప్రాణాలు ఆర్
తే మనకు ఈ స్వాతంత్ర్యం వచ్చింది మీరు కూడా అలాంటి భక్తితోన ఉండాలి
దేశం కోసం ఏదైనా చేయాలి అని చెప్పేవాళ్ళు మనం దేశ అభివృద్ధికి మనమంత కృషి ప్రతి ఒక్కరు చెయ్యాలి అని మా సార్ ప్రతి సార్ చెప్తూనే ఉండి ప్రతి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి జనవరి ట్వంట సిక్స్ కి అంతేగదండి మన ఎంతో మంది మహానుభావుల పుణ్యమే కదండి మనకి స్వతంత్రం తెచ్చుకోవడం అలాంటే వాళ్ళు లేకపోతే మనంలేం ఇప్పుడు బ్రిటీష్ పాలన ఉంటే మనకి లైఫ్ ఉండేది కాదు వాళ్ళ కింద ఒక బానిసల లాగా బతికే వాళ్ళం వాళ్ళు ఇచ్చి తిండి తినుకుంటూ వాళ్ళు పెట్టే డబ్బులు ఇచ్చే మనకు డబ్బులు ఇస్తారు కదా వాటితోనే బతు చేసేవాళ్ళం ఇక అంతకుమించి మనకు ఒక వన్ రూపి కూడా ఉండదు మనము ఒక బానిసల్ లాగా బతికే వాళ్ళం మళ్ళీ ఆ కార్యక్రమం చేయాల మిఠాయిలు ఇచ్చి చెప్పాలి కొంతమంది అయితే ఏమంటారు ఇప్పుడు మేము దాని దానికోసమే వెళ్ళామని నవ్వుతూ ఉంటారు అంటే మేము మిఠాయిల కోసం వాటి కోసంమే వెళ్ళినం అని చెప్పేసి నవ్వుతూనే ఉంటారు ఇగ చివరిలో మిఠాయిలు ఇచ్చేవాళ్ళం ఒకరినొకరం శుభాకాంక్షలు చెప్పుకునే వాళ్ళం ఇగ అందరు నిలబలు ఒకసారి మళ్ళీ సెల్యూట్ చేసేవాళ్ళం అందరు ఆ రోజు ప్రతి సంవత్సరం ఆసక్తిగా ఎదురుచూసేవాళ్ళు అ డే కోసం మీ పాఠశాలలో కూడా ఇలానే జరిగేదా అండి జరిగేది మేము చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా రేపు ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే ఈ ముందు రోజు చాలా హడావిడిగా చేసుకునే వాళ్ళం అండి ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు ఆ మాకు ఉపాధ్యాయులు కూడా ఫస్ట్ ఇట్లా రెడీ అయి రావాలి మన మన స్కూల్ దగ్గర రకి ఇంతమంది గెస్ట్ లు వస్తారు అని చెప్పడం కానీ చాలా బాగా చేసుకునే వాళ్ళమండి మేము కూడా స్కూల్ అండి మాది అంటే మాకు యూఎస్ నుంచి ఫండ్స్ వచ్చేవి లా ఆహా
మా భారత దేశం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా దేశభక్తి బతకాలే ఇట్లనే ఉండాలే దేశం కోసం ఏదైనా ఏదైనా చేయాలే అం అందరి మహానీయులను అందరినీ గుర్తు చేసుకుంటాం కనీసం ఒక ముప్పై మంది మహానీయులను మనం గుర్తు చేసుకుంటూనే వాళ్ళకు పాదాభివందనాలు జేస్తాం.
చేస్తాం ఆ రోజు గుర్తు చేసుకోవాలండి తప్పదు ఎందుకంటే వాళ్ళ పుణ్యం వల్లనే మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే వాళ్ళు చేసిన కృషి వల్లనే మనం ఇలా ఉన్నాం కాబట్టి కంపల్సరీగా అంతే అండి
ఆ అంటే ఈ దేశం కోసం త్యాగం చేసిన మహానీయులను స్మరించుకునే అవకాశం కలిపి
కల్పిస్తాయ్ కాబట్టి అది మనం అదృష్టంగా భావించాలి అవునండి అభివృద్ధి దేశం దాన్ని మరింత అభివృద్ధి చెందే దేశంగా కృషి చేయాలనే స్ఫూర్తి అందిస్తాయి మనకు అవునండి అందువల్ల స్వాతంత్ర్య దినోత్సవం మన పాఠశాలల చాలా ప్రాముఖ్యం. చెప్పండి ఈయొక్క విద్యా ఉమ్ చెప్పండి. అదే మన పాఠశాలలో చాలా ప్రాముఖ్యత అండి అది మనము ఒక విద్య నే ఒక దేవాలయం లాంటి స్కూల్లో ఇలాంటి వేడుకలు జరుపుకోవడం చాలా అద్భుతమైన విషయం. అవును అంటే అది అదృష్టంగా భావించాలండి ఈ విద్య చదువు మనకు ఇంత బాగా తె గడం చదువులు ఉన్నత చదువులు చదువుకొని పైకి వెళ్ళడం అనేది అది సాధ్యం గాకపో పోయేది బ్రిటీష్ వాళ్ళ పాలన ఉంటే అవునండి ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి హాయిగా ఎవరి చదువు వాళ్ళు చదువుకుంటా మనం ఎన్ని సాధించాలో అన్ని సాధిస్తాం. మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం కావాల్సింది తింటాన్నాం వాళ్ళ పుణ్యమే గదండి ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి వాళ్ళ పట్ల మన గౌరవాన్ని వాళ్ళ పాదాలను ఎప్పుడూ మనం నమస్కరిస్తూనే ఉండాలి ఉండాలి అవును
మీరు
మీరు మీరు గూడా బాగా జరుపుకునే వాళ్ళా అండి స్కూల్లో అవునండి మా స్కూల్ లో చాలా బాగా జరుపుకునే వాళ్ళమండి డ్యాన్స్ వేసే వాళ్ళా అండి అవునండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మళ్ళీ ఆ ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ఒక వన్ వీక్ బ్యాక్ నుంచెళ్ళే అన్ని ప్రోగ్రామ్స్ అవి ఇవి పెట్టుకునే వాళ్ళం అండి ఆ గేమ్స్ గేమ్స్ అవి పెట్టుకునే వాళ్ళం సార్లు మాకు గేమ్స్ టీచర్స్ పెట్టే వాళ్ళు అందులో గెలిచిన వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ లో ప్రైజస్ అని డిస్ట్రిబ్యూషన్ చేసి అది ఇంకా హ్యాపీగా అనిపించేది కావచ్చు పిల్లలందరికి చాలా హ్యాపీగా ఆ ఈ రోజు నాకు వాళ్ళతోని గిఫ్ట్ తీసుకునే అవకాశం వచ్చింది అని చాలా హ్యాపీగా ఇక టీచర్స్ ఇచ్చిరంటే ఏదో అవార్డు వచ్చినట్టే మనకు కదా అంతే గదండి చిన్నప్పుడు చిన్నప్పుడు అవును వాళ్ళు ఏంటిదంటే ఇది ఒక చిన్న గ్లా సో ఏదో వచ్చినా మా టీచర్ ఇచ్చింది మా టీచర్ ఇచ్చింది నా కాది నాకు ఇదో వచ్చింది నా కిదోచ్చిందని చుట్టుపక్కల వాళ్ళతో చెప్పుకోవడమే మనం చెప్పుకునేది కాక ఇంక మనకు వచ్చిందంటే మన అమ్మ నాన్న ఎంత సంతోషపడే వాళ్ళు అబ్బా చాలా సంతోష పడే వాళ్ళు ఇంక నా బిడ్డ ఏదో ఆస్కార్ అవార్డు సాధించింది అన్నట్టు అంటే మనం ఏదో చిన్న అడుగు యేసుకుంటు అక్కడ ఏదో చేస్తాం దట్ ఆ అది ఒక ఆస్కార్ అవార్డు లాగా మనకు అక్కడ అసలు అక్కడ ఉండి ఒక రుండి మనని స్టేజ్ మీదికి పి మనం వెళ్ళినా అంటే అదే ఎంత మనకి ఎగ్జైట్ ఉంటద అంటే అమ్మా చాలా అండి నేనైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయేద నాకు కూడా చాలా వచ్చేటి అండి గిఫ్ట్స్ నేను అన్నిట్లో గేమ్ లల్లో పార్టిసిపెంట్ చేసేదాన్ని అవును ధన్యవాదాలు అండి. ఆ కూడా ధన్యవాదాలు అండి
ఓ